హలో హాయ్ అండి బాగు ను బాగున్నాను మీరు బాగున్నారా
ఆ బాగుంమండి చాలా బాగున్నం
ఏం చేస్తున్నారు
లేదండి కొంచెం ఇక ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఆషాఢంలో బోనాలు
ఉ
ఆ ఈ అవిి స్టార్ట్ అయితే ఇ కొన్ ఏరియాాలల్ల ఏ చిన్న చిన్న కొత్తగా కటిిన టెంపుల్స్ ఉంటాయి కద అండి ఇప్పుడు
అవును
అంటే మా ఊర్ కొత్తగా రీసెంట్ గా కట్టిరు అయితే పోయిన సంవత్సరం కడితే ఈ సంవత్సర వ కంప్లీట్ అయింది ఇప్పుడు బోనాలు దియాలని అనుకుంట్రారు ఇ ఇంట్లో న్నం మయ్యడము పెయింటింగ్ ప్లస్ ఇగా ఇట్లా చేస్తున్నాం అన్నమాట
అంటే కొత్త టెంపుల్ ఓపెనింగ్ ని అంటే ఊరు మొత్తం చేస్తారా
ఆ ఊరు మొత్తం చె చేయాలండి ఊరు మొత్తం ఖచ్చితంగా ఫస్ట్ బొడ్రాయి పండుగ తర్వాత బోనాలు తీిగాాలండి అది ఇంకోటి ఏంటంటే ఆ బోనాల పడుగ ఖచ్చితంగా ఊరు అందరు తీస్తారు ఇక కొంతమంది రానోళ్ళు తర్వాత ఆషాడంలో తీస్తారు అన్నట్టు కానీ ఖచ్చితంగా ఒక్కసారి అయితే తీయాలి ఆ ఒక కొత్తగా కదండి టెంపుల్ ఖచ్చితంగా బియ్యాల్ పోస్తుంటారు ఆ బియ్యం కూడా పోతుంటారు అమ్మ వాళ్ళకు
ఓకే విన్నాను బట్ నేను ఎప్పుడూ చూడలేదనమాట అంత పర్టిక్యులర్ గా
ఆ అది చేస్తారు ఎందుకంటే బొడ్రాయి పండుగ కూడా కచ్చితంగా చేస్తారండి రెండు ఉంటాయి పతి ఊలు బొడు డ్రై ఉంటంది కదండి బోడ్రై పండుగ ఒక ఇంకా ఇంకోటి ఏంటంటే అందరినీ చుట్టాలని అప్పుడే పిలుస్తాం అనమాట ఇక పిలిచి ఇక మళ్ళ మళ్ళీ ఎప్పుడుొస్తారో లేదా అని చెప్పి మేకలు కోళ్ళు కోసిి
ఓ ఓకే అంటే ఇక మన రిలేటివ్స్ని కూడా పిలుస్త
ఆ అవునండి పిలవాలి ఖచ్చితంగా పిలవాలి ఇంకొకటి ఏంటంటే ఈ బోనాల పండుగ కన్నా బొడ్రాయి పండుగ చేసేటప్పుడు అయితే ఓ త్రీ డేస్ దాకా ఊరు దాటిపోరండి ఎవరు అట్లని ఆ ఊరు దాటి పోరు ప్లస్ ఊరు వేరే వాళ్ళు ఊరి నుంచి మన లోపలికి రారు అట్ల ఒకవేళ రావాలనుకుంటే వచ్చి బొడ్రై పండుగ త్రీ డేస్ ముందట పండుగ రోజు ఉంటే పళ్లేె అండి ఆల్లోచ్చి పోతుండ లేదంటే వన్ ఇయర్ దాక రవోద్దు అని ఊరు కట్టుబాటులు అంటారు కదండి
ఓకే
అట్ల కుడా ఉంటాయి చాలా మంది ఏరియాలలో పంపి సరిగా ఇక వన్ ఇయర్ దాక అంటే వేరే వాళ్ళు చుట్టాలయినా సరే ఒ వచ్చి ఉండనీకి ఉండదు వచ్చి వెళ్ళిపోవాలి కాగాని నిద్ర చెయ్యనీకి ఉండదు అన్నట్టు ఆది సొంతం సిస్టర్ వాళ్ళయినా సరే ఎవ్వరైన సరే
ఓకే ఇంకా
చలబ
ఆ అదే ట్రెడిషనల్ ఇంక చాలా నడుస్తుంటాయి అనమాట కొన్ని కొ కొన్ని ఊర్లలో ఇంక నడుస్తూనే ఉంటయి అప్పట్లో బాగ చేసే వాళ్ళు ఉ మ చిన్నతనంలో అమ్మమ్మ వ
చెప్పండి
అమ్మమ్మ వాళ్ళ దగ్గర అల విన్నాము బట్ చూడలేదు మేము కూడా
ఆహా ఓకే
ఉ చెప్తుంటే విన్నామం
ఎందుకంటే వాళ్ళకు అప్పట్లో బాగుంటుండండి ఇప్పుడు అవన్నీ ఎక్కువ పాటిస్తలేరు కానీ కొన్ని మాత్రం పాటిస్తుండి ఇప్పటికి బాగ ఎందుకంటే ఊరు కట్టుబాట్లు అని అంటారు కదండి
అవునవును
ఇగ నెక్స్టు ఇగా బోనాలు స్టార్ట్ అయినా అంటే ఇక పతి బోనాల ఫుల్ జాతర్లే ఈ షాపింగ్ ఆశాడం అంటే అప్పుడు షాపింగ్ కూడ డిస్కౌంట్లు ఇస్తారు కదా సార్
అవును షాపింగ్స్ మాల్లో ఇంకా లేడీస్ అయితే ఎగబడి ఎగబడి తీసుకుంటుంట
ఇ ఫుల్ అండి అప్పుడు డిస్కౌంట్లు గెట్ వన్ బై వన్ బై వన్ గెట్ అని ఇస్తారు లేదన్కో ఆఫర్ లు డిస్కౌంట్ అని ఇస్తారు ఇగ అప్పుడు చాల మటుకు నేను మా సిస్టర్ వాళ్ళది విన్నానండి టూ డేస్ బ్యాక్ ఆషాడ ఆఫాలరు ఉంటే అప్పుడే సారీలు కొనాలి అని అంటూరు అంటే ఇప్పటి నుంచే ప్లానింగ్ అన్నళ్కు
అంతే కదండి ఇప్పుడు ఏదైన సరే ఆఫ ఇలో వస్తుందంటే ఆడవాళ్ళు వదిలి పెట్టారు అందులోనే ఇంకా ఆషాఢ మాసంలో చాల పెడతారు ప్రతి షాప్స్లలోను
అసలు ఎందుకండి పర్టిక్యలర్ గా ఆ టైమ్ లోనే ఎందుకు పెడత అన్నటు
ఇంగ తెలిదండి అంటే పాత స్టాక్ అని కాదు ఇప్పుడు ఆషాడంలో ఏందంటే అమ్మ వాళ్ళ ఎందుకంటే కొన్ని షాప్స్ లోకి కూడ కొంచం ఏమంట్రు కదా ఏమంటారు దాన్ని ఎట్ల మూడ చేస్తుంటారు కదా మంచిది అని చెప్పేసి అంటారు ఇట్ల ఆడవాళ్ళు వెళ్ళలి ఇట్లా కొనుక్కోవడం ఎంత మంది ఎక్కువ వస్తే జనాలు వస్తే అంత మంచిది అని చెప్పేసి అట్ల అంటుంటారు కదా సో అందుకని ఆషాడ లో ఈ షాపింగ్ మాల్స్ వాళ్ళు కూడ కొంచెం పాటిస్తుంటార ఇలాంటి వన్నీ హు మామూలు టైమ్ లో అంటే వెళ్తుంటారు మామూలుగ షాపింగ్ చేస్తుంటారు వస్తుంటారు ఆశడంలో అనేది ఒక ఇది అనమాట ఆ ఆ టై లో ఆడవాళ్ళు ఎక్కువ ఇప్పుడు మామలుగా ఈ బోనాలు ఇవి చేసేటప్పుడు కూడా ఆడపిల్లలు వెళ్తుంటారు కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము చెయ్యడము అంతా ఆడపిల్లలే బోనాలు ఎత్తుకోవడము చేస్తుంటారు కదా సో అలా అన్నమాట అక్కడ కూడా
కరెక్ట్ అండి అయితే అర్ధం అయ్యింది ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఫెస్టివల్ లో ఖచ్చితంగా ఆడవాళ్లు లేని ఏ ఫెస్టివల్ జరగదండి
జరగదు అత్త వాళ్ళ ఇంట్లో అయినా అది జరగదు అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా జరగదు
అవునండి ఖచ్చితంగా ఆడపిల్ల ఉంటే ఖచ్చితంగా ఆడపిల్లతోనే చేపిస్తారు బో బోనాలు అయినా బతుకమ్మ అయినా సంక్రాంతి అయిన ముగ్గులు పెట్టడానికి ఆడపిల్లనే
ఉండాలి ఖచ్చితంగా ఊ
మంచిగా ఫెస్టివల్స్ అంటే కొంచెం భయం ఉంటదండి బాయ్స్ కు అంటే లేడీస్ కి ఏముంటది ఏముంటది అంటే బట్టలు కొత్త పిండి వంటలు పిండి వంటలు బాగా చేస్తారండి ఆ టైంలల్లా
ఆ ఎక్కువ చేస్తుంటారు ఎందుకంటే పిల్లలకి కానీ స్నాక్స్ అవన్నీ ఆ టైమ్ లోనే ఎక్కువ చేస్తుంటారు అవి కూడా ఎక్కువ స్టోరేజ్ ఉన్నవి ఒక నెల రోజులు టూ మంత్స్ వరకు ఉండేవి మాత్రం చేస్తుంటారు ఎక్కువ
అవునండి అవునవును కట్టే చాలా మంది పిల్లలు ఆ టైమ్ లోనే కదా ఇష్టపడి తినది ఇక తర్వాత ఇ దినికి చాయ్స్ ఉన్నా గాని బయట నుంచి స్నాక్స్ తీసుకొస్తాం మనం ఏదన
ఆ బయ బయట ఫుడ్ ఎక్కువ తింటున్నారు అనుకోండి మోస్ట్లీ ఇంట్లో చేసినది చాలా తక్కువ అప్పట్లో ఏముందండి ఈ ఇంటి ముందుల రోళ్లు పెట్టేసి బియ్యం దంచేసి అరిసెలు చెయడము సంక్రాంతి టైం లో ఇంక అసలు ఎక్కడ కాళీ దొరికితే ఉడికేది కాదు ఇప్పుడంటే పిండి మరలకేసేసి పిండి బట్టిచ్చేసి అరిసలు చేస్తున్నారు గాని అప్పుడు అలా కాదు కదా దం దంపుడు ద్వారా ఐ మీన్ దంచేసి వాటిని జల్లిపట్టేసి ఒక ఆ ఒక వారం నుంచే కొంచెం ఆడవాళ్ళకి రెస్ట్ లేకుండా పని ఉండడము ఇల్లంతా క్లీన్ చేసుకోవడము సామాన్లన్నీ తోమడము ఆ బట్టలు అవన్నీ తీసుకోవడము పిల్లలకి ఏరేం చేయడము హస్బెండ్స్ క ఏరేం చేయడము అత్తం మామలకి ఏరేం చేయడము
అబ్బా
అట్లా ఇంకా ఇల్లు మొత్తం అప్పట్లో ఇంకా మట్టి గోడలు అవి కదా అ అంటే ఇట్లా మట్ మట్టి అలకడము గోడల చుట్టూ ఇట్లా ముగ్గులు పెట్టడంము ఇప్పుడు అంటే మామూలుగా కలర్స్ వేసేసి రంగులు వేసేసి పెయింటింగ్ అవి ఇవి వ వేసేస్తున్నారు కింద వచ్చేసి పాలిష్ బండలే అవి నడుస్తున్నాయి అప్పుడు అలా కాదు కదా మొత్తం ఇట్లా అలికేసి ఎర్ర మట్టి తోటి తెల్ల కలర్ లో వైట్ కలర్ లో వచ్చేసి ముగ్గులు పెట్టేడము చాలా బాగుండే నంట
ఆ నిజమే అండి అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చూస్తుంటేం అంతే అంటే చ్ అది గుడిసె లెక్క ఉంటందండి బడ వెరైటీగా ఉంటది కూలుగా ఉంటది ఎప్పుడు అదే ఆ బాగుంటది అది మీరు అన్నట్టు అది ఎర్ర మట్టి మట్టి బంకాది ఎర్ర మట్టి లెక్క ఉంటది మొత్తం గోడలు మొత్తం ఆలకడము తర్వాత ఇగ దానికి ఇగ కింద మొత్తం అలికింది ఉండి దాని మంచి మంచి డిజైన్ డిజైన్ ముగ్గులు అండి అప్పట్లో వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళేస్తుండు మస్తు అనిపిస్తది పెద్ద పె ద్ద ముగ్గులు రథాలు లెక్క ఏస్తారు కదండి
ఉ పై మెలికలు తిప్పి ఎయ్యడము రథాలు ఎయ్యడము
బాగుంటాయండి సంక్రాంతైరా అయిపోయినాక తర్వాత ఒక ముగ్గేస్తారండి అది ఏదో పెద్ద రథం లెక్కుంటది
ఆ రథాన్ని పట్టుకొని పోడిని పొయ్యినట్లుగా ఏస్తుంటారు
అవునండి బాగుంటది ఆ టైం ఇప్పుడు మొత్తము ఇగ ఏ ఇష్టమచ్చిన ముగ్గులేస్తరు గానీ అప్పుడైతే
అది పోకుండా పెయింటింగ్ ఏసేస్తే అది అలా ఉంచేస్తే ఖతం అయిపోయిద్ది టైం సేవ్ ఐతుంది అది చూస్
అది అది అది కరెక్ట్ దానికి దీషిన దాంట్లో ఖచ్చితంగా ఫోటోలు ఖచ్చితంగా దిగాలి ఆంటిగ బాగుంటాది అది ఇప్పుడు ఉన్న జనరేషన్ అప్పుడున్న జనరేషన్ చానా డి
చాలా డిఫరెంట్ ఉంది అప్పుడు ఆ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళూ ఏం ఖచ్చితంగా నానమ్మ అంటే నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము నానమ్మగారికి ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలు రావడము పిల్లలు పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు సంథింగ్ మ్యారేజ్ అయినా సరే కంపల్సలీ రావాలి అన్నది ఉండడము
అప్పట్లో ఉమ్మడి కుటుంభమం టే చాలా పెద్దగా ఉంటుండే అండి అందరూ ఒకటే దగ్గర కలిసి ఉంటుండే ఒకటే దగ్గర పని చేయడము ఏ ఫెస్టివల్స్ వచ్చినా గానీ మంచిగా హ్యాపీగా అందరు కలిసి ఉండి చేయడము చాలా బావుంటుండి ఇప్పుడంటే మొత్తం సిటీ లైఫ్
సిటీ లైఫ్ అయిపోయింది అప్పట్లో ఇట్లా చెట్ల కిందికి వెళ్ళి పండగ సంథింగ్ ఏదో చే చేస్తారు మా తాతయ్య వాళ్ళు చేసే వాళ్ళనమాట ఏ అది శ్రావణ మాసం ఆషాడంలో కాకుండా శ్రావణ మాసంలో చినుపులు పడే టైం లో ఆ చెట్ల కింది పండగ అని చెప్పేసి చెట్ల కిందికెళ్ళే వాళ్ళు
ఓకే అండి ఆ
ఆ వెళ్ళి ఆ చెట్ల కిందనే ఇంకా కోడిని అవి ఇవి కోసుకొని వండుకోవడం అక్కడే తినేయడం మిగిలిందం తా ఇంకా ఆ చెట్లల్లోనే అక్కడే పడేసి ఇంటికి రావడం
ఆహా ఓకే ఓకే ఓకే అట్లనే మొత్తం క్ అచ్చా తినేసి మంచిగా ఒక డే మొత్తం మంచిగా హా
ఆ డే మొత్తం ఎర్లీ మార్నింగ్ లేసి వెళ్ళడము వె వెళ్ళేసిన తరవాతికి మళ్ళీ ఈవినింగ్ టైం లో రిటన్ లో అన్నమాట వచ్చేటప్పుడు ఉం ఆస్ త్తం ఎంత మంది ఫ్యామిలీస్ ఉన్నారు ఇక్కడ చేసిన వంట అక్కడ వాళ్ళు తినడం వాళ్ళు చేసిన వాళ్ళ చెట్టు కింద తిన్ వండింది మన చెట్టు కింద తిండడము
ఓకే
చాలా బావుండేనంట మా నానమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు
ఉమ్ ఇప్పుడు అన్నీ ఫామ్ హౌస్ లు అయిపోయినాయండి మొత్తం
ఫామ్ హౌస్ లు అయిపోయినాయి ఇంకెవరూ ఎటూ ఎళ్ళడానికి లేదు ఎవరు ఎవరికో కూడా ఏంటి తెలీ కుండా ఉంది
ఆ లేదండి తెల్వదు అసలు ఎవరికి ఏ ఫెస్టివల్ ఏం జరుగుతా ఆ టైమ్ లలో అ అప్పుడు ఉన్నాటి ఇప్పుడు ఎవ్వరు లేరు గదా నేర్పిచ్చే వాళ్ళు లేరు అన్నట్టు అప్పుడు
ఆ నేర్పిచ్చే వాళ్ళు లేరు చెప్పే వాళ్ళు లేరు ఇగ అఫ్కోర్స్ మాకే కొన్ని కొన్ని విషయాలు తెలిసి తెలియకుండున్నాయి ఇంక పిల్లలకి చెప్ ఎక్స్ప్లెయిన్ చెయ్యడానికి
ఈ అదే కరెక్ట్ అండి ఇప్పుడు అన్ని స్మార్ట్ ఫోన్లు అయిపోయినాయి పిల్లలై ఎంత తైన బిజీ లైఫ్ అయిపోయిందండి ఇప్పుడు మో
అవునవును
చానా బిజీ లైఫ్ అయిపోవడం వల్ల కూడా వాళ్ళకు కూడా మనకు మనకు కరెక్టే అర్థం కాకనే పిల్లలకు కూడా అర్ధం కాకుడాయి కానీ కొంతమంది ఫంక్షన్లల అండి ఇప్పుడు వేరే వాళ్ళు మనకు చు మనకు తెలుస్తుంది మన పిల్లలకు తెలువదు వాళ్ళకి మనం చెప్పాల్సి వస్తది ఇల్లు ఇల్లు
ఆ చెప్పే ఆ స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడు పేరెంట్స్ ఒక దగ్గర ఉంటున్నారు ఈవెన్ కిడ్స్ ఫ ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉంటున్నారు సో వాళ్ళకి వీళ్ళకి రిలేషన్ అనేది చాలా దూరం అయిపోతుంది
అవునండి కరెక్ట్
కొన్ని చోట్ల ఇంకెవరి తెలి ఎవరికి ఎవరు తెలియకుండానే ఉన్నారు మో
అవును అవునండి ఎవరికి ఎవరు తెలవాకుండై సరే అండి మళ్ళీ ఓకే అండి బాయ్
అంటను